హలో
చెప్పండి ఎవరు
తిన్నార
ఆ తిన్నానండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీనే ఉన్నానండి
ఉహూ
హ
ఒక మంచి ప్యాటర్న్ డ్రెస్ ఒక మంచి ప్యాటర్న్ డ్రెస్ చెప్పరా
మంచి ప్యాటర్న్ డ్రెస్స అండి మ్యాక్సీ డ్రెస్సులు అంటే తెలుసా అండి ఇట్లా ఓన్లీ వన్ పీస్ సెట్ ఓన్లీన్ అది బాగుంటందండి మీకే మీక ఏమంటే ఇష్టమండి డ్రెస్లు
లైక్ వెస్టర్న్ వేర్ అట్లా లేకపోతే ట్రెడిషనల్ వేర్ కాకుండా మ్యాక్సీస్ కూడా బానే ఉంటాయి మీకు ట్రెడిషనల్ వే లో ఎలాంటి న నచ్చుతే
ఏ ట్రెడిషనల్ వేర్ అండి సారీ ఆఫ్ సారీ శారీస్ అండి చాలా ఇష్టం అండి హ్మ్మ్ దాంట్లో నార్మల్ ఏంటే
ఆహా కలర్ ఏ కలర్ ఇష్టం
బ్లాక్ కలర్ అండి
అదే ఆహా అదే మ్యాక్సి డ్రెసెస్ ఏమంటారు ఎందులో ఆఫ్లైన్ లో బాగుంటాయా ఆన్లైన్ లో బాగుంటాయా
ఆన్లైన్ లోనే బాగుంటాయండి ఇక ఆఫ్లైన్ లో అంటే అంటే ఒక ఏదైనా ఒక షాపింగ్ మాల్ లో మాత్రమే బాగుంటాయి
ఉహా ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్ తున్నారు
నేనా అండి ప్రెసెంట్ ఖాళీనే ఉన్నా అండి
ఆహ ఖాళీగానే ఉన్నారా
ఉ ఖాళీగానే ఉన్నాను
అదే కొన్ని డ్రెస్సెస్ గురించి రిఫ్ ఫ్రెండ్సెస్ చెప్తారేమో అనేసి
అవును చెప్తా అండి ఎవరి ఇష్ట ఎవరికి కంఫర్ట్ గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఏసు కుంటారు కాబట్టి
ఇప్పుడే మీరు సమ్మర్ లో ఏది ఎక్కువ ప్రిఫెర్ చేస్తారు లైక్
కాటన్ వి అండి కాటన్ అవునవును కాటన్ వే ప్రిఫర్ చేస్తా అండి కాటన్ అయితేనే అవి సాఫ్ట్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ఇరిటేషన్ అనిపియ్యది ఆ ఎలాంటి స్వెట్ అది స్వెట్ ట్ కూడా చెమటను కూడా తొందర అబ్జర్వ్ చేసుకుంటది కాటన్ మనం నాయ ఆర్గాన్స్ అవి వేసుకున్నం అనుకోండి అంత మనకి స్వట్ అబ్జర్వ్ చేసుకోలేవు అంత చిట చిట పెడతది ఎండకి చెమటకి రాషెస్ వస్తాయి ఉ అవునండి
మీకు మగ్గం వర్క్ మీద తెలుసా మగ్గం వర్క్
అవును తెలుసండి ఎక్కువ అంటే బ్లౌజ్ల మీద వేసుకుంటారండి అవి
అలానే ఎంబ్రాయిడరీ వర్క్ డ్రెస్సెస్ త్విగా వేసుకుంటారు
ఆ తెలుసండి
ట్రై చేశారా ఎప్పుడైనా అలా
ఇంతవరకి ట్రై చేయలేదు చేద్దాం అనుకుంటున్నా
ఆహా
ఉ
అదే నేను డ్రెస్సింగ్ తీసుకుందాం అనుకు కుంటున్న సమ్మర్ విరికి సో కొన్ని ప్రిఫేర్ చేస్తారా ది
కట్టింగ్ గా
ఆల్రెడీ ఇష్క్ ఆల్ ఎబ్రాయిడరీ రిస్క్ వద్దు టీషర్ట్ నా దగ్గర ఉందండి నేను తీసుకున్నా
ఉ అవి కూడా ఎత్తయిన ఆ వెకేషన్కి వెళ్ళినప్పుడు బాగుంటాయండి
వెకేషన్ కి ఆ
హమ్ అంటే మనం ఏదైనా ట్రిప్ ఏద అసలే సమ్ సమ్మరు కాబట్టి రాబోయేది అయినా స్టార్ట్ అయింది ఇక వేసవికాలం అసలే చాలా ఎండలు కొడుతూ తున్నాయండి మనకి కంఫర్ట్ మనం ఏ డ్రెస్ ఇట్లో కంఫర్ట్ గా ఫీల్ అవుతామో అదే వేసుకోవాలండి ఎవరో ఏదో అనుకుంటారు అనేసి మన డ్రెస్సింగ్ స్టైల్ ని మనం చేంజ్ చేసుకోవద్దు మనకి ఇష్టముంది వేసుకోవాలి మనం
డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవద్ద్దంటే ఎలా అండి డ్రెస్సింగ్ స స్టైల్ చేంజ్ చేసుకుంటేనే ఇగ మార్క్
కాదండి నేను అలా అనట్లేదు వాళ్ళు ఏదో అనుకుంటారు నాకు నే ఆ డ్రెస్ వేసుకుంటే అనుకుంటే మనం అక్కడే ఉండిపోతాం కదా అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆం
హలో
కాదు కోన్ అ ను అంట కానీ నేను హలో
హలో
ఆ చెప్పండి
అట్లా అంట మీరు అంటున్నారు ఎవవరి కోసం ఎందుకు ఆ
ఆహా అట్లా ఇగో కొన్నారు అంటే కొందరు అనుకుంటారండి వాళ్ళు నేను ఈ డ్రెస్ చేసుకుంటే ఏమో అనుకుంటారు అనేసి అట్లా కావద్దు అని చెప్తున్నా
కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే అట్లా చెప్తారు కదా బాలేదు అని కానీ అది బానే ఉంటది మనం అలాంటి మాటలు ఏం వినద్దు మనకి నచ్చింది మనం వేసుకోవాలి
అవును
ఆ ఇంకా ఇది రీసెంట్లీ ఏమైనా షాపింగ్ చేసిం త్త
లేదండి రీసెంట్గా అంటే ఏం చేయలేదండి
నేను కూడా చేయలేదు ఒక జీన్స్ తీసుకున్నాను కానీ నాక్ ఫిట్ ట్టు సెట్ కాలేదు తత అప్పుడప్పుడు షాపింగ్ చే
నేను కూడా మా దగ్గర ఒక చౌరస్తా ఉంది మా దగ్గర ఒక చౌరస్తా ఉంటు దండి నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనేసి ఒక రెండు టాప్స్ తీసుకున్నా అండి క్యాజువల్ టాప్స్
ఆహా ఇప్పుడు బీఫామా మీరు
అవునండి బి ఫార్మసీ వేస్తున్నా
తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు
ఇగా తర్వాత నా అండి మాస్టర్స్ అయినా లేదంటే మెడికల్ కోడింగ్ అయినా నేర్చుకోవాలనుకున్ కుంటున్నాండి
ఆహు
ఉమ్
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి కదా నడుస్తున్నాయా అస
నడుస్తున్నాఅండి టూ ఓన్లీ టూ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంట టూ ఆర్ త్రీ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి అయిపోయినాయి వాళ్ళకి ఇగ ఇప్పుడే వాళ్ళు ఖాళీనే ఎంసెట్ వాళ్ళు ఉమ్
ఇంట్లో ఏమంటారో ఏం ఇంటర్మీడియట్ వాళ్ళవి కంప్లీట్ అయిపోయినాయి గదా.
టర్ వల్లై కంప్లీట్ అయిపోయినాయి.
ఎవరైనా ఎం. సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా?
నాకు అంతగా ఇంటర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి.
ఓహో నాకు డ్రెస్సెస్ కావాలండి. క్యాజువల్ టీ షర్ట్స్
ఆహా
బాగుంటాయా, బాగుండేయో? మీరు కొన్ని యాప్స్ ప్లీ రిఫర్ ఏయ్యోచ్చు గద
మీ ఫ్లిప్కార్ట్, మింత్ర, ఏజియో ఇవి కొంచెం ఓకే అండి. ఇగా సవానా శే నయికా అంటే. అవి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు సెట్ గాన్దండి. ఎందుకంటే ఆళ్ళ చాలా రేట్ ఉంటదండి.
అవును అందుకే మిడిల్ క్లాస్ పీపుల్ బాగా మీషోనే నమ్ముకుంటారు.
అవునండి. మీషో ఇంకా ఫ్లిప్కార్ట్ అండి. ఉమ్
అప్పుడప్పుడు ఆజియోలో ఆఫర్స్ ఉంటే. చాలా డబ్బులు సరిపోతాయా అండి. మీకు?
సరిపోవండి. అంటే ఏదో ఒకటి చూస్తున్నా. జాబ్ చేసుకున్దామని ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ లాంటివి కానీ ఏం దొరకట్లేదు.
నిజం అండి. నేను కూడా చాలా చాలా పార్ట్ టైం జాబ్స్ కోసం చూసాను. వాళ్ళు టూ హండ్రెడ్, టు ఫిఫ్టీన్ ఇన్వెస్ట్ చేయండి. మీకు వర్క్ ఇస్తామన అంటుండే. ఇన్వెస్ట్ చేసాకనేమో అంత్ త ఇంకొకటి ఏదో కొనుక్కోవాలి. అది మనం
అవునండి. నేను గూడా ఆ ఒక దాంట్లో అట్లా ఇన్వెస్ట్ చేసినా అండి. టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇన్వేస్ట్ చేసా. ఒక వన్ వీక్ ఏమో క్లాసెస్ ఇనమన్నారు. వన్ వీక్ క్లసిన్నాకా. వాళ్ళు ఏమన్నారంటే. మీరు టెన్ థౌజండ్ పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఆ ప్రొడక్ట్ ని మళ్ళీ, మీరు రివ్యూ ఇయ్యాలి. ఆ తర్వాత వేర్ కి రిఫర్ చేయాలి. అప్పుడే మీకు మనీ వస్తాయి. మీరు మంచిగా అర్చీవ్ చేసుకోవచ్చు. మీ గోల్ని అని చెప్పిరండి.
అవును నేను నాన్ను కూడా చాలా మంది అలా
అవునండి. బయట చాలా స్కామ్స్ అయితా ఉన్నాయి. మనం ఎట్లయినా స్టూడెంట్స్ మీ గాబట్టి మన్ నకి ఎట్లా మనీ ఓస్ అవసరం ఉంటందని. వాళ్ళకి తెలుసండి. వాళ్ళు ఎట్లైనా పట్టుకుంటారు అనేసి. ఉమ్
కానీ మ్ చాలా కష్టం అండి. ఒక మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ వరకైనా పార్ట్ టైం లో వే వస్తే. మంచిగా హాస్టల్ ఫీజ్ కట్టుకోగలు అవుద్దా
ఉహ్మ్ అవును
అదే గదా. దానికోసమే చూడడం, చాలా వెతుకుతున్నాన్, నేన్ గూడా. మీరు?
అవునండి. వెతుకుతున్నా నేను గూడా.